వినబడుతంద రా ఉ చెప్పు ఇంకా నేను చెప్తాను ఏం పను చసిన పొద్దుటి నుంచి
పొద్దునుండి ఉన్నాయి అన్ని నార్మల్ పనులే ఇల్లు ఉడిచిన ఆ గిన్నెలు దోమిన అన్నం వండినా కూర వండినా
ఎన్ని గిన్నెలు తొమినవ్ మా తమ్ముని అడిగినట్టు అడుగుతున్న
ఏం చేస్ ఏం వంట చేసావ్ అక్క
నేను దొట కూర వండిన
తోట
ఆ నైటు గోంగూర పచ్చడి చేసినా ఈ రెండు
హ్మ్ హు
తోటకూర అండడానికే గంట పట్టింది నాకు అ తెంపుడు మస్తు టైం పట్టింది
తెేంపడానికి ఫుల్ టైమ్ పడుతది అది
పొద్దున్న క్యారెట్ వండిన చిన్నోడికి
ఆహా
హ్మ్ హు
తిన్నరా మరి
నేన్ దిన్లేదు రా
తినలేదు ఇంకా
అన్నయ్య కళ్ళు తెచ్చి తాగుతాను
కళ్ళ తనవ
కొంచెం చిన్నబాటే
హ్మ్ హూ
అ
పొద్దు పొద్దున్న తాగుత మంచిదా సాయంత్రం తాగుత మంచిద అక్క
పొద్దున్నే తాగాలే
ద్దున్నే తాగన్న
హ్మ్
ఏం చేసినారు ఇంకా ఆహా తాగాడం అయిపోయినంకా మెల్లగా అప్పుడు వర్కు తింటవా
ఏ రెండే గ్లాసు లే చిన్న బాటిల్ లే అయిపోయింది, ఏమున్నది అమ్మ వోళ్ళ లెక్క కూసోని తాగుతామ మనం
కాద్ అక్కా వెంటనే తినాల అనిపించదు కదా అ
అనిపించదు గానీ ఆకలి కూడా అయి తంది నాక్
ఆకలి కూడ అయితంద కళ్ దాగుతాయి ఎందుకో కడుపులా యిట్లా తొందర గా ఆకలి అయినట్టు బు న్ మండి నట్టు అనిపిత్తది నాకైతే
హుమ్ మండినట్టు ఏం కాదు కొంచెం అయితది, కానీ ఆకలి అయితన్ పొద్దుట్ నుంచి అసల్ ఇవాళ
హ్మ్ హు
లేట్ అయింది ఇప్పడ్ కే
అవును టైమ్ బానే అయితాందే
హ్మ్ నువ్ తిన్నావా మరి
తింటానా
ఇంకా ఆ కూర చేసినావ్
పప్పుక్కా
మా చిన్నోడ్ కి రోజు పప్పు పెట్టు తింటడు
అ
ఇవాళ క్యారెట్ కర్రీ చేసిన ఆ ఎందు క్ కు ఇష్టం లేనోళ్ళు ఉంటారు హష్టల్ పోయినోళ్ళు ఇష్టం ఉండదు
ఏ వాళ్ళంటే ఎప్పుడు తిని తినున్ రు కాదక్కా
ఆ క్యారెట్ కర్రీ వండి టిఫిన్ పెట్టినా పొద్దున
హూ హా
మళ్ళీ ఈ తోట కూరండిన
ఉమ్ తోటకూర కొంచెం అయితే సరిపోదు, హ్మ్ అది చాన దెంపాలంటే దింపడాన్ కే హస్ట్ అనిపిత్తది
మ్మ్
ఏం చేస్తార్ ఇంకా
తినూడ్ అయిపోయిందా మరి
తింటానా
ఏం కూర చేసినవ్ ఉల్లగడ్డల కూరండి దానీన్న
నిన్న నాక
ఆహ్
పండిన నిన్ననే వండిన అయిపోయింది పప్పండిన ఇవాళ
ఎగ్ బయెల్ ఎగ్స్
అన్ని వంటలు వస్తయార
ఇంక రాలేదానుకో ఏమన్న యూట్యూబ్ లో దంతే
ఇంకేమి మరి
అ హ్ హ్
ఉహ ఫోన్ చేత్తార ఇక్కడోళ్ళు
ఎవ్వరు
అత్త అమ్మమ్మ మా మామయ్య ఏంటి
చేస్తార్ కదా
అ
నిన్న ఎందుకు ఫోన్ చేసిండంట మావయ్య
నే న్ చెప్తలేనామ్ మా నాన్న డబ్బులు అడిగిండు ట్వంటీ ఫైవ్ హండ్రెడు అడిగిండు అడిగితే
ఆహ
అవి కొట్టిండు నాకు కొట్టి ఫోన్ పే చేసి ఫోన్ చేసిండు అన్నట్టు
ఉహు
మొన్న అడిగిండు మొన్నప్పుడు సాటర్డే రోజు అడిగిండు వాళ్ళు కొట్టెంచబయరు నన్ను అడిగిండు మా నాన్న అడిగితే లేవని నేను చెప్పిన లేవ్వని చెప్తే బాబయ్ యాడికి అడిగిండు బాబాయిని అడుగితే
ఉమ్
అందుకి ఫోన్ పే చేస్త నాకు ఫోన్ పే చేస్తా అన్నాడు ఆ రోజ్ ఫోన్ పే పోలే లేదు
అవున
ఒకపోతే నన్నే కొట్టమన్నడు అన్నట్టు మళ్ళా ఫోన్ చేసి ని నీ దగ్గరుంటె కూ అట్లా నేను తర్వాత ఇస్తా అన్నడు
ఉహూ ఫోన్ పే లె మధ్యలో బాగా
నేను మళ్ళ ఫోన్ పే చేసినా వాళ్ళకు
మ్
చేసి మళ్ళా ఇప్పుడు కొట్టిండు కదా అవి తీస్కొని మిగిలనివి ఇచ్చేసిన
ఊహు
ఉ
ఏం చేస్తారు ఈ కల్పన ఆంటీ ఎటు పోయిందో
ఆమే నిన్న సాయంత్రం కనబడ్డది నాకు ఎప్పుడోచ్చినావ్ పిన్ని అంటే వచ్చి పొద్దున వచ్చిం రా అన్నది మరి ఎట్లా అంటే నేను వస్తా రేపు వస్తా చూద్దామ్ అని అన్నది
హ్మ్ హు
సరే సరే ఫోన్ తీసుకుని రా అని చెప్పినాను నేను
అది ఎమైందో మరి
ఇప్పుడు ఇంకొక ఆమెకు చేసినా అన్న చూడు ఆమెకు కూడా టాస్క్ వచ్చింది ఆల్రెడీ ఒక ఫోన్ మాట్లాడింది నాతో హ్మ్
ఈయనకు కూడా వచ్చింది తమ్ముడుకి కూడా వచ్చింది అక్క ఆ నిన్ననే వచ్చింది నిన్న మధ్యాహ్నం వచ్చిందీఅట మెసేజ్ వచ్చింది ని అనీ చెప్పి అంటే నేను ఓపెన్ చూస్తే అచ్ కిన్వ్య టాస్క్ నువ్వు కూడా చేయచ్చు నా ఎక్కువ వరనడు గాని ఆయన నిమ్మళంగా ఉన్నటాడు ఏమిన్నాడు ఏమో ఇగ
చెబితే తి అని లేకుంటే లేదు
హ్మ్ ఒకటే కాలు మాట్లాడినాం
హ్మ్ ఇంకోటి మాట్లాడకపోయినావు పది నిమిషాల వ్యవధి ఉండాలి కదా
ఉండాలి కానీ య ఊరికే ఆయనకు వాల్లొలు విల్లొలు ఊరికే ఫోన్లు మీటింగ్ అదే జరుగుతటది వా గంటకు ఒక కాలు ఉంటది
హ్మ్
ఇయ మనం ఫోన్ చేయమనంటే మన మీదనే అరుతాడు ఎందుకు నిమ్మళంగా ఎప్పుడన్నా చూసుకుందాం తి అని చెప్పేసి నైట్ టైమ్ లా కూడా టెన్ ఓ క్లాక్ వరకే కాల్ నడుస్తూనే ఉంటది వాళ్ళ మీటింగు
అవును
ఇక ఎప్పుడు చేస్తాం య మొన్నంటే సండే కాబట్టి అట్లా ఒక్క ఫోన్ మాట్లాడదాం అని చెప్పి చేసానం
హ్మ్
మ అక్కడ వాళ్ళతోటి మాట్లాడుతాను అక్క రెండు ఫోన్లు ఉండే నీకు
హ్మ్ మాట్లాడతాను ఎంతసేపు అక్క ఆమె చేసినా నేను ఆమెకు చేసినా కూడా ఆమెకు చేసినా
హ్మ్ ఆ నువ్వు ఆమెకు చేసినవు ఆమె నీకు చేసి తిన్న
హ్మ్ కొంచెం టైం తీసుకొని
హ్మ్ హు పొద్దు పొద్దున్నే సార్ట్ చేసినావు కదా వర్క్
అతే సాయంత్రాన్కి నెట్ టుంటలేదు అహ
అయిపోతుంది అక్క
అయితే సిగ్నల్స్ ఒత్తలేవు ఉండలేదు అందుకే పొద్దున్నే ఒక రౌండు చేసుకుంటే పని అయిపోతుంది కదా అని
అవును సాయంత్రం వరకు ఉంటున ఉండక ప్పొయిన గూడా పొద్దున్నే జేస్కుంటే అయిపోతది నిన్న మా అక్క వాళ్ళ బిడ్డకు చెప్పినా ఆమెకు మొన్న చెప్తే వచ్చిందాట వచ్చైదన్ జెప్పి న్నిన్న ఫోన్ చేశిన నేను ఫోన్ చే అంటే ఆమె ఓపెన్ చేసుకొని పెట్టుకున్నదటగని నేను ఫోన్ జేశి సరికి నాకు ఆరు సెకండ్లే పడ్డది కాలు కట్ అయి పోయిందట
అయ్యా అదే సిగ్నల్ లేకరా నేను చెప్తలేనా సాయంత్రం మాకు సిగ్నల్ ఉంటలేదు ఆ నెన్ జెప్త లేనా మనం సాధైనంతరకు ప్రయత్నం చేయాలి డైలీ కద తీసుకోండి అదిా
ఇప్పుడు నా రెండు పోయినయి పైని చూపిస్తాంది అక్క
నాకు జూపెడ్తలేదు కదరా
పోయిన కాల్స్ మనము చేస్తాం కదా సెకండ్ సన్ జూపి తాందూశ్నవా
ఉం
దాని పైన చూపిస్తాను ఇట్లా ఎన్ని వోయిననున్నది ఉమ్ దాని పైన చూపిత్తాంది ప్పున్నాయి రెండు నిన్నడ్ దాకా ఒక్కటి ఉండే ఇవాళ చూసుకుంటే రెండు ఉన్నయి అనంటే రెండు కాల్సు పోయినట్టేనా అని నేను అనుకుంటాన
ఆ
ఏం చేస్తారు ఇంకా అత్తయ్యట్లు ఏం చేస్తారు
ఓ అత్తయ్య అంటే ఇంటికన్నే ఉనది ఎళ్ళమ్మ గుడాలో ఏమో వోస్తాంది ఇవాల
మ్హ్ ఇవాల మంగళ వారం ఆ
పోయిన సారే ఏషేషినా ఆమె ఇవాళ చేత్తాంద్
అవును
టైం ఎండ చూసుకో
టైమ్ అయ్యిందక్క
ఆ కట్ జేషే
ఆ కట్ చేస్తున్నా